హలో హలో హలో
స్తున్నావ్
నేను ఎత్తినక్క ఎందుకో మీ సైడె సిగ్నల్ లేదనుకుంటా
అవునా ఆహా బ్యాక్ సై డ్ వాయిస్ వినబడుతున్నాయిరా వేరే
తేని తిజి
కొంచం తగ్గియవా మళ్ మనకే ఇబ్బంది
ఆ ఏం చేస్తున్నారు
ఏం లేదురా నేను కూడా బయట కూర్చున్న అట్లా కొంచెం చల్లగా వస్తుందిన్న ఏం చేస్తున్నారు తిన్నారా మరే
వన్ టైందా
అయి వంట అయి్యింది ఆలడమంది నేసనం కూడా
అవునా ఏమంటేష
సాంబార్ చేసినాం అదే ఉంది
అవునా అదే అప్పుడు చెప్పినా కదా కుచారడి
ో మీది కూడా పప్పు చారేడి నా మళ్ళీ ఇప్పుడు ఏమైనా ఉండి ా అదే ఉందా
లేనక్క అదే ఉంది
ఇప్పుడు బోలు కడిగినవింది రామ్ అప్పుడు గడగలే సాయంత్రం
కడల ఎక్క బాగా వేడైతుండే
ఆహా పడుకున్నట్టున్నావుద చాలా సేపు పో
అవును బాషక్ బన్న
ఆా మీ సిస్టర్ ఆరామే
ఆ మేమ్మా చిల్లక్క
ఆహా అదే ఎత్తింది అక్క పడుకుందిక్క అని చెప్తుంది నువ్వు మాట్లాడొచ్చు కదా రాని నేనన్నో నీ మాట్లాడలేని అక్క అంటుంది
అవును మ వస్తాయి
ఇ క దా అమి
అ ఉన్నాయ అక్క హాలో ఫై మస్ స్ అంటే శివాలయం ఉంది
శివాలయ అంటే ఎప్పడుకింటందా ప్రతిీ శనివారం శనివారం ఉంటందా
డైలీ పూజలు ఉంటాయి అక్క
డైలీ ఉంటాయా వెళ్ళినావ ర ఎప్పుడైనా
ఆ ఎలినా అక్క ఎన్నో సార్లు ఇంక శివరాత్రి అవును శివరాత్రికి ఏకాదశికి బాగాయ్య ఊరు మొత్తం జాతర జరుగుతుంది
బాగా చేస్తారా
హ
అదే కొన్ని టెంపుల్స్ ఓన్లీ ఇప్పుడు ఆంజనే టెంపుల్ మంగళవారం అట్లా ఉంటాయి కదా ఇది ఓన్లీ మరి ఆ రోజు పూజ చేస్తారా రెగ్యులర్ గా ఉంటుందా అని
లేస్తాడు అండి రెగ్యులర్ గానే ఉంటుంది అట్లా ఒక రోజు చేసి మళని అట్లా పెట్టనీయరు అక్క
అవునవును అంత అంటే ఎంన్రోల్ పెట్టకుండా కూడా కయ్యగారు వచ్చి పూజ చేసి పోతారు కదరాా మా దగ్గర అయితే ఆ ఉంది శివాలయం అంత పెద్దదే కాకుండా మామూలుగా నడుస్తుది ఆ ఒక్కరోజు చాలా మంది వస్తు తొరు మీ ఇదర్ టైంలో కొంచెం తక్ ఉంటారు ఆయన మార్నింగ్ ఏం చేస్తాడు క్లీన్ చేసుకని పూజ చేసుకని వెళ్ళిపోతారు అంత ఇ క్లోజే
ఆహా
పార్కులుకి ఏమున్నాయా పాక్ సడం ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా పార్క్ లగ్గినం
ఆ అయిందా ఆ ఉంది పెద్దగానే ఉంది బాగా పెద్దగుంది
అవునా లోపల ఎంట్రీకి ఏమన్నా అమౌంట్ తీసుకుంటారా
ఆ టెన్ రూపీస్ సండే రాజతే ఫ్రీ
ఎట్లా చేస్తారు
క్లోజ్ ట్వెల్వ్కో లెవెన్ కో అనుకుంటాక్క
స్టార్టింగ్ ఓపెన్
స్టార్టింగ్ సెవెన్ అయినా మార్నింగ్ పోతే మనిషి ఎంత పిఐ ఈ
ఈవెనింగ్యే ఆ అదే ఈవ్ నింగ్ మోదనే మంచిగుంటాది రేపైనుండొచ్చు అది అవైలబుల్ గా ఏమన్నా నమ్ముతా ఉ
ఆ క్యాంటీన్ ఉందక్
అలాగే ఉందా మంచి గుంటదా ఫుడ్ గినా
బానే ఉంటది
బానే ఉంటది కానీ కాస్ట్ గుడా అంతే ఉంటది
ఆ కాస్ట్ గే జెప్పలే ఆ నేన్ దిన్లే అక్కా పోయింది ఆడుకోడానికి అయినా క్యాంటీన్ ఎక్కువ బంద్ ఉం ఉంటది అక్క అక్కడా
అక్కడ మే మొక్ సారి సారి నెహ్రూ గార్ డే సన్ పోయినప్పుడ
ఊహు
అంటూనే ఉంది అయితే మామూలుగా మనకు కూ నూడిల్స్ బయట ఫార్టీ ఫిఫ్టీ రూపీస్ ఉంటాయి కదా అట్ల ఉందనుకొని ఫైవ్ బుక్ చేసినాం రా ఫైవ్ టికెట్స్ అని హా తీరా యుత్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఒక్క ప్లేటు అడ బిల్లేేసినాక తీసుకో మాట్లేడిగా ఇ టిట్స్ వచ్చినక మళ్ళ తీక లేదన్నది అబ్బా కానీ పెట్టటుడు బాగానే పెట్టు ప తినలేకపోయినా మ మీవే
అయినా అక్కడ టేస్ట్ కూడా మనుష అనిపో
స్ ఇక్కడదిరా సప్ప సత్కు కారం లేదు ఉప్పు లేదు ఏం లేదు బట్ ఇక మనం మామూలుగా అప్పయినమ్లు వసి గద్ద దని పోషట ఇటు తీసి ఒక ఎగ్గిపోతుని చూసినావా గట్టు ఉంది అది
అట్లనే ఉంటాయి
ఒక మూడు పూన్లు తిన్నామో లేదో ఒక అథం ఇక ఏన్న
హలో
టీవ వాల్యూ దగ్గ వర కొంచెం వాయిస్ రికార్డ్ మనకు కాదు మళ్ళీ
ఆ అక్క
ఆ అదేరా కొంచెం డిస్టబెన్స్ లేని ప్లేస్ లో వచ్చి మాట్లాడితే కన మంచిగా ఉంటది మరి ఎట్లా తిన్నారా అమ్మ వాళ్ళ అందరు ఒకసారేనా కరెంట్ ఉంట సార్ ఎప్పటికిీ ట్వంటీ ఫోర్ అవర్స్
ఇక ఇవానకా నమ్బోతే అక్క ఇ స్టార్ట్ అయితారుగ ఎంద కాలము మ పోను హలో కది ప ఉ హలో
ఆ చెప్పరా ఏమన్నా డిస్టర్బ్ంగ్ బంద
లేదత
ఆ అదే మరి మనం డిస్టబ్ లేని ప్లేస్ నుండి మాట్లాడ
ఆ అవును
అదే దగ్గర
ఇగోమా డ్యావచ్చింది ఇప్పుడు అతే ఎవ అంటనే అయింతతే కదే అక్క
హమ్
హమ్
అట్లా పేరు మెన్స్ అట్లా చేయొద్దు కదార మన దాంట్లో
ఆ అదే
హమ్
తిన్నారా తిన్నారనుకుంటా కదా
తిందం రా ఇప్పుడే ఇంత ముందే దినేష్
మీ పిల్లలు ఏం ఇస్తున్నారు మీ పిల్ల తెలజ స్నక్
ఉన్న రా బయట కూర్చున్నారు ఒక చిన్నమె పడుకుంది పెద్దామె టీవీ చూస్తాంది
అవును
మీరేం చేస్తున్నారు డాడీ ఏం చేస్తాడు వర్క్
డాడీ షాప్లో చేస్తున్నాడు ఇప్పుడు
అవునా ఇప్పుడే వచ్చి చెర ఇంటికి
హమ్
ఈ ఫోన్ ఎవరిది రా
అదా నాదే అక్క నాదంటే మా మమ్మీ హమ్
హమ్
ఇప్పుడు ఎ సరోజ అంటే ఏమై రా
అత్తమ్మా మేనేత్త
ఆహా పక్క పక్కనేేనామీ ఇల్లు అవునా అంటేనా మీకు చెప్పింది
ఆ ఆ అవును హరిప్రకాశ్ సార్ అంట మీటింగ్ క వచ్చిండంట
అవునా ఒకే ఒకే అంగన్వాడికి రోజు వేల్ ళ్తదారా ఆంటీ
ఆ రోజు వెళ్తది దగ్గనే
అదే ఈ రోజు నుంచి అన్నారు మళ్ళీ వన్ వీక్ వరకి ఇగ హాలిడేస్ అని చెప్పిర్రంట
మ్మ్
మంచిగా రెస్ట్ తీసుకుంటదిలే ఇంకా వన్ వీక్ తర్వాతి నుంచి ఇగ రెగ్యులర్ డ్యూటీ
మ్మ్
రెగ్యులర్ డ్యూటీ ఇంక ఎట్లుంది వాతావరణం బయట ట
వేడిగానే ఉండత్త బాగా వేడి అయిత
త నిన్న
ఆ ఇగ వేలైతే ఎక్క భూమిలోకిళ్ళి
అవును ఒ బాన పడిపోతే వేడవుతుది రెండు పడితే ఏమైందో
ఆ
కొంచెం చల్లగానే ఉండు అంటే ఒకంట్లోనే ఉంట ఇస్తారా మీరు పక్కపక్క ఇల్లులా ఇట్లా
పక్క పక్క
అటాచ్డ్ ఉంటాయా మామూలుగాన్న ప్లేస్ ఉంటుందా మధ్యహ్న
అంటచ ఇంకో
అటాచ్ అడ్ అందుకే పిలుస్తారు దాన్
ఆ అ
షాప్ లో వర్క్ చేస్తారా నా నాన్న అమ్మ ఇంటికాన్న ఉంటదా
ఆ అమ్మా ఇను
ఇంకా దినసార్కి లేట్ అవుతే ఉంటుందియా మరి మీకు రోజు ఎన్ని అంటలాగా తింటారు
టైం ఎంతైతుంది నైన్ కట్లా తింటాం
తినేస్తరా ఇగ దిన్నామంటే ఇగ మల్లం పొద్దున్నే
అవును
మళ్ళీ ఎవన్న ముచ్చట్లు పెట్టుకుంటారా ఆంటీ కూడా చానా కొంచెం లేటుగానే పడుకుంటది ఇగ
ఆ
ఉ హుమ్ ఏమైనా ప్రిపేర్ అవుతున్నావారా మరే గ్రూప్స్ కి అట్లా అవుతున్నావా స్టాప్ చేసినవా,
హలో
స్టాప్ చేసినవరా
ఆ స్టాపని ఏం లేదు కానీ చేస్తా కైగా నా హెల్త్ బాలేదు గదా
ఆ ఓకే ఓకే అవును అవును ఇప్పుడు కొంచెం క్యూర్ అయిందా నా
ఆ
కొంచెం క్యూర్ యితే నా చెల్లే
హలో ఓకే అక్క
చెల్ ఓకేనా మరి ఏమైంది న నీక అంత సడన్ గా
అపెడిక్స్ అ సడంగానే ఇతుంది
అవును అది అసలు దేని వల్ల వస్తే కూడా అర్ధం కాదు
అ
ఆపరేషన్ అయిందాస్ ఎన్ మంతస్ ఉందరా
త్రీ మంత్స్ అయి్యంది
అవునా
అ
సరేరా వేరే కాలు వస్తుంది మళ్ళీ చేస్తా ఓకే